హలో
అ
మాట్లాడు ఒక ఆ ఐదు నిమిషాల్
ఎదిరించాల
పది నిమిషం
రెండు నిమిషాలంటే ఇప్పుడు
ఏం కాద్ ఏం కాద్ ఏం కాద్ మాట్లాడు మాట్
పది నిముషాలు ఐతే ఏతరు గాని
ఆ
పది నిమిషాలంటె అతను ఉన్నా రెండు నిమిషాల అన్ని
ఆ అట్లానేం కాదు లే ఇకేంటి మరి గోల్స్ ఎవ్వన ఉనయ గోల్స్ హలొ
అ
ఏమన్న గోల్స్ అట్లాంటి ఏమనున్నయ మీకు
ఏం లె మాక్
ఔన మీ ఫ్రెండ్స్తోతోట్ ఎవర్తోటైన లాగిన్ అయి చేయొచ్చుగా
ఏ ఎవ్వర్లేరు మాఓల్లు అంత ఫుల్ బిజీ
పుల్ బిజీ
మ్
ఊహు చ్
అందరూ వర్క్ జేశెటోల్లె ఉర్రు ఆల్ పోత అందకన్ ఇప్పడ్నున్
హ ఏంది అర్ధంగాలె
అంత వర్క్ జేశె ట్టోల్లె ఉర్రు వాళ్ళు వర్కి పోతర్ అందుకె
నాక్ గుడ అదె తెల్స అందరు కాలేజ్లల్ల ఉర్రు అందరూ ఏదో ఒక వర్క్లలలుంటరు అసల్ ఆళ్ళక్ ఫోన్ చేసి మాట్లాడే టైమే ఉన్ డద్ అసలు
మల్ల వర్క్ లో ఉంది మళ్ళ మధ్యల ఎవడన్న డిస్టర్బ్ చేసిండనుకో మళ్ళ కట్ చేస్తే మళ్ళ టైం బొక్క నీక్ వేస్టు
ఔన్ నిజంగ అదే బాదైతుంది సాయంత్రం అబ్బా అప్పుడోకర్ అప్పుడోకల్ మాట్లాడ్తర్ సాయంత్రం టైన్లో ఫ్రీ ఉన్ ఉంటారు గద ఆస్టల్లోలైతే ఇద్దర్ ముగ్గురు ఫ్రీ ఉంటె అప్పుడళ్ళ్ మాట్లాడ్తర్ ఆస్టల్లోలైనా రోజ్ ఫ్రీ ఉంటారు ఇగ ఉండరు ఏడికో ఆడిక్ బైట్కో దాన్కో దీన్కో పోతనే ఉంటారు ఔను ఇంక మరి మిర్ ఏమేశ్శిర్రు మీ చిల్కలళ్ళో ఏమన్న ఏషిర్రా మీక్ చెలకుందా
హలో
మీరు ఇంగ అది నాటేయిస్తరా
ఉ
హలొ
అవునవును
ఔనా ఇంకేమేయ్యర
ఇప్పుడు
అ
పోయిన సార్ పత్తేష్నము ఈ సారెమొ పొలం
మ్ హు ఎన్నుంటె ఎంతుంది మీకు
అహ
మీ వాయిస్ అర్ధం ఐతలేదు
రొండు
ఏస్కొ నికేగ రెండేక్రాల్ ఉంది పట్ట్రాదు ఇల్లుమ్ ఎన్నీ రూమ్స్
రొండు రూమ్స్ నాకు ఒక కిచెను ఒక
ఇంకేంది పుష్కలం ఇగ్ ఈజీగిస్తర్ నిక్ పిల్లని
వేత్కాం
అ
టుబిహెచ్కె
ఇంకేముంది పట్ట్ రాదు ఇస్తనే ఉంటాయ్ పిల్లలు మంచిగ రెండు ఎకరాలు ఉంది ఇల్లు ఉంది మంచిగనే ఉంది ఖాళీ ప్లేస్ ఉంటదా బయట
ఖాళీ అంటె కొంచెం అ కారు బెట్టే మందం కారు బె ట్టె మందం ఉంటదండి
ఎం గాద్ పట్టిస్తర్లే ఇంగ చేసుకోవచ్చ్ మంచిగా ఏన్ గాద్ ఇంకా ఏదో ఒకటి చెప్పొచ్చు గదా
అడుగు చెప్తా ఏదొ ఒకటి
నువ్వడుగు నేను చెప్తా
ఏం అడగను
ఏదొ ఒకటి అడుగు అవును నువ్వు నల్గొండక్ పోతలేవా
ఎప్పుడొ ఒసారి పోత బా వీక్లీ ఒక రెన్ ఒకటి రెండు సార్లు పోతానే ఉంట ఉక్క అంత కామరాన్
ఎందుకు
అదే కట్లా దెగ్గరికి
ఆ అ
ఆలందరి దెగ్గరికి
అర్ధమైతలేదు
లాయర్ లాయర్ కాడికి
ఎందుకు
సొంత కల కోసం
ఆహా కే
వర్ ఇప్పటి నుండే పోతా ఒక వీక్ లో ఒక వన్స్ ఒకసారి రెండు సార్లు పోతానే ఉం
ఉ హు నార్మల్గా ఎప్పుడు పోవా
నార్మల్ గంటే ఏముందిగా సాటర్డే రోజు ఏమన్న ప స మండే రోజు ఏమన్న ఉన్నయన్ కొచ్చేసేయ్ సాటర్డే నైట్ పోయి సండే ఇగ అన్ న్నె ఉండి మళ్ళ మండే పొద్దన్నే మళ్ళ డైరెక్టు షాప్కు పోతా
ఎ ఏడుంటవు మరి హాస్టల్లో ఉండనిస్తరా
హాస్టల్లో లేనుగా
అ
రూమ్ రూమ్
రూమా ఎవరిది
మ ఫ్రెండ్ ది
మీ అక్క వాళ్ళ ఇంటికాన్నా
నా ఫ్రెండ్ దంటే మా అక్కళ్ళోటికాడ అంటవ్
మీ ఫ్రెండా ఎవరు
ఉండే ఒకడు
ఆ హా మొత్తమా హాస్టల్ల ఏం ఉండనియరా
నెన్ బొను ఫస్టు
ఉ హు నేను బోక శాన అయింది ఏమాంటరు టూ ఇయర్స్ అయితుంది నల్గొండక్ పోక ఎగ్జామ్స్ కి లాస్ట్ ఇగ
హుహు ఏం చేస్తావ్ పోయిన ఆటికి
అయ్యో ఉంటదిగా ఎంతయిన అక్కడేగా అన్ని నేర్చుకున్నది నల్గొండల్నే
నేర్సుకున్నావా
ఉ
ఏం నేర్చుకున్నావె
అయ్యో మనీ వాల్యూ పర్సన్స్ ఎట్లుంటారు మనోడేవడు పగోడెడవు డు మనీ వ్య సి మన వాల్యూ మనుషుల వాల్యూ ఫుడ్ వాల్యూ ఉ అన్ని తెలుసుకున్నా అందరు మనోళ్ళనుకోవుడు అట్ట
హు
అన్నీ తెలుసుకున్నా అన్నమాట అందుకని ఇప్పుడు మంచిగా ఇల్లు కొన్న మ ఎ లైక్ ఎవరు లేకుట మంచిగా ఫ్రెండ్ వీళ్ళు ఫోన్ చేస్తలేర్ ఇళ్ళు మాట్లాడతలేరన్నా అది లేకుట్ట మంచిగా శేషినోళ్ల తోటి మాట్లాడితే లేకుటే లేదు లైట్ నాకు ఒక్కవేళ ఏదైనా పని ఉంటే ఏసా లేకుంటే లేదు ఎవరికైనా గంతే మాక్స్ అందరి నంబర్లు డిలీట్ కరో నే డిలీట్ చేసేసి టవలెను మంచిగా
ఉ హు
ఆల్ డిలీట్ కారో అందరిని మా ఫ్రెండ్స్ అయినా నాకున్న ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురితో ఏమంటారు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్ అయినా కానీ వాళ్ళని కూడా వద్దనుకని అనుకున్న ఇంగ ఎందుకు వాళ్ళక్ పని ఉన్నప్పుడు మాట్లాడతరు లేకుటే లేదని అట్ల అన్మాట తిశేశ్న అన్మాట అందరి నంబర్లు తీషేష్ణ అప్పుడు మా టెన్తోల్ల తోటి మాట్లాడేది అప్పుడు రూమ్ లో ఉన్నప్పుడు అందరు నెంబర్లు డిలీట్ చేసేస్నా వద్దని
ఉ
మంచిగా పొద్దుగాల నుంచి లేసినమా ఫోన్ చూసినమా టీవీ చూసినమా సాలు బిందాస్గా గింతకు మించి ఏం లేవు లేదు ఒకరికి ఫోన్ చెస్ సొల్లు ఎవ్వారాలు పెట్టొద్దాని ఫిక్స్ అయినా
ఉ హు మన పని మనం చేసుకోవాల
ఎస్ ఎందుకు ఒకర్ మన వల్ల మనం ఎందుకు వాళ్ళని మనం అంటే పన్ లేకున్నమో అళ్ళంటే ఏదో పని చేస్తారు వాళ్ళకి ఏదో బిజీ లైఫ్ ఉంటది అందుకని ఇంగ చెయొద్దని ఫిక్స్ అయిన అప్పుడు రూమ్ లో ఉన్నప్పుడు ఎవరికి వడితే అళ్ళకి చేసేదాన్ని తమ్ముళ్ళకి ఫ్రెండ్స్ కి అందరికి చేసేదాని ఇప్పుడు అట్లా లేదు బంద్ నంబర్లె తీసేసిన రూమ్ ఎప్పుడైతే ఖాళీ చేసిన ఖాళీ చేసిన్నో ఇంగ అప్పడుంచి ఒక వన్ మంత్ ఇగ ఇంగ తర్వాత ఇంగ్ ఎవతోటి మాట్ మాట్లాడతలేన్ అంట ఇగ ఏదైన పని ఉంటేనే అసలు ఎవరు తోటి ఏది ఉ ఉంటలేదిగ ఆ హలో చెప్పు చెప్పు
అవునా అంటు గంతే
మ్ ఎస్ ఏదైనా మంచిది వర్క్ ఫ్రొం హోమ్ జాబ్ దొరికితే బావుండు
హలో గప్పుడేదొ లాప్టాప్ కొనుకుందాం అనుకున్ ఇప్పుడు అంటివి ఎదో లాప్టాప్ కొనుకుంట ఫిఫ్టీన్ది టెన్కి ఏమైన సరే
ఏంటి నాకు అర్ధం కాలే
ఏదో లాప్టాప్ ఏదొ ఉంటే ఫిఫ్టీన్ కెనో ఇస్తారంటువుగా
ఆ లాప్టాప్ అది మది సాయి ఎప్పుడు అనుకుంటున్నావు అది నైట్ అంటా మిడ్ నైట్ చేయాలి నైట్ అంటా అట్లా అయితే వొద్దు అనుకున్
పొద్దున పొద్దున పన్నుకో ఎం ఉంది
ఒమా లేని పొనివి ఒద్ మ్ముండే మనకు బాగుండదు పానం ఇంగ మళ్ళ ఎందుకు లేనుపోను తెచ్చిపెటుకునుడు సరేలే మరి
ఆ
ఉమ్
ఉమ్